హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ఎలా ఉన్నారు నేను బాగున్న నీవు ఎలా ఉన్నావు నేను గూడా బాగున్నా ఇంకా మీది లంచ్ అయిందా అండి అవును ఏం చేస్తారండి మరి లంచ్ లో చిక్కుడు గింజలు ఒకే కె ఆ పండుగ చేసారండి
అవును
ఉమ్ మకి పండువాకి ఏమి ఇష్టం అం డి అన్నారు ఈ పండుగకి మీకేదిష్టం
షర్బత్ అండి పాలదా లేకుంటే బెల్లందా మిల్క్ లేక్ ఇంకా చెప్పండి మీరే చెప్పండి దాని తర్వాత నేను చెప్తా
అ దే ఆ నీ కు షాపింగ్ ఇష్టమా
అవునండి ఇష్టం షాపింగ్
పిండియన్ లో షాపింగ్ అంటే అవసరం ఉన్నా వట్టి నీకోడం అన్ డం మాత్రమే
అవునండి ఇక మనీ వేస్ట్ చేయా కుండా మేము సేవ్ చేసి షాపింగ్ చేయాలి, ప్రైజింగ్ చూసుకోవాలి దాన్ని బట్టి కూడా మ్యాస్ నబట్టి షాపింగ్ చేయాలి వేస్ట్ షాపింగ్ చేయకూడదండి ఇంకా మన మనం మనీని సేఫ్ చేసుకోవాలి తీసుకోవాలి ఇంకా మీకు చెప్పండండి
ఇంకా ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టమే
అవునండి ట్రావెలింగ్ ఇష్టమే అండి చాలా మంచి అవునండి ట్రిప్స్ ఇప్ డు చేయాలంటే ఇప్పుడు సమ్మర్ లో ఇప్పుడు వాటర్ లొకేషన్ లో ఇట్లా వెళ్ళడం అంటే సమ్మర్ లో బాగుంటది ఇప్పుడు ఇంట్లోవున్న అవునండి మైండ్ లో ఫ్రెష్ ఉంటది ఇంకా మన బాడీ కూడా కొంచెం రిలాక్స్ ఫ్రెష్ గా ఫీల్ అయితది.
అవును
ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా మీట్ అయితారు.
అవును అదే
కొత్త కొత్త ప్లేసెస్ కూడా చూడ్డానికి మంచిగా అనిపిస్తది. అవును నువ్వు ఎక్కువ ఇష్టపడది తి ఏంటి? నేనా అండి. స సమ్మర్ రేన్ అండి రేన్
అచ్చా
అదే అంటే బాగా ఇష్టం అండి దానిలో బాగా వాటర్ వస్తుంది కదండి అందరి కూడా వాటర్ వస్తే మంచిది కదండి పొలాలకి ఇంకా మనకు కూడా వాటర్ డే ఇంకా మనకి నెక్స్ట్ మనకి ఏం ప్రాబ్లం రాదు. వాటర్ లేకపోతేనే బాగా సమస్య వస్తుంది. ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఇంకా వాటర్ తోటి మనకి రీసెంట్ గా ఏమైనా సినిమా చూసావా? నేన అండి సీషాను గాండి. ధురేందర్ మూవీ చూసానండి.
నో అది చాలా మంచిగా ఉంది.
అవునండి దానిలో లాస్ట్ లో ఆ అని స్టోరీ రియల్ అంట కదా మేడం
ఆ ఏమండి?
అది స్టోరి రియల్ అటా కాదా మేడం నిజమా అండి అది
మరి రా లాస్ట్ లో రియల్ లో అయితే అది ఆయనే చనిపోతారట అంటే డె డే అయితే పోతారట దానిలోయితే మూవీలో ఆయన రిటర్న్ వచ్చిన అట్లా చూపించారు. మీరేమనుకుంటారు దీని గురించి అట్లా చేసారు. లాస్ట్ చేసిన మంచిదా లేకపోతే రావాలా రిటర్న్ రాకుడదా అండి రియల్ రై ఫ్రై అయితే కూడా అనే రాలే మూ ర్తిలో వచ్చినాంక అలా చూపించారు మీరేం చెప్పగలరు? అదే చాలా వంట కా ఇంకా మీకేమి ఇష్టం అండి ఏ సీజన్ ఇష్టం మీకు నాకు స్ప్రింగ్ సీజన్స్ చాలా ఇష్టం అండి. ఆహా దానిలో మీకు ఫ్రూ సీజన్ లో మీకు ఏం తినడం ఇ ఇష్టం అండి అంటే పోవడం ఇక్కడ వెళ్ళడం ఆ సీజన్ లో పోడే అదే చాలా మంచిగా ఉంది. రెండు తుంగ అంగావ అవునండి ఇప్పుడు స్పైసీ నేస్ అంటే బాగా ఉంట్ అంటే దాంట్లో వర్షం పడుతుంటే మిర్చి బజ్జీలు పునుగులు అట్ అట్లా తినడం బాగా అనిపిస్తుంది. రేన్బి చూసుకుంటా చల్ల చల్ల కదా వాటర్ చినుకులు పడుతుంటే తింటుంటే బాగా అనిపిస్తుంది అవును. హ్యాపీనెస్ బాగా వస్తుంటుందండి మీక్ అవును ఇంకా చెప్పండి మీరు రైనీ సీజన్లో చాలా బాగుంటుంది కానీ బయటకు వెళ్లాలి లి అంటే కష్టంగా ఉంటుంది అవునండి. మొత్తం ఇప్పుడు వర్షం బాగా వస్తే ఇప్పు మొత్తం ఫుల్ ఐతేపోతాయ్ రోడ్స్ మొత్తం పచ్చిగా అయిపోతాయి మొత్తం వాటర్ వాటర్ ఉంటది. ఇంకా మేము బయటి ఎక్కడికి వెళ్ళలేము. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటది. ఇంకా మనకి అది రెేన్ కూడా రాకపోతే కొంచెం టైట్ కూడా అయితంటి సమస్యలు కూడా వస్తాది. అవును దాని ఉల్ల కొంచెం ఉన్నది కొంచెం మంచిగా ఉంటది మనకు కొంచెం ప్రాబ్లం అయితది. ఇప్పుడు పొలాలు వాళ్ళు పండిస్ ఇస్తారు కదండి వాళ్ళకి మంచిది వాళ్ వాటర్ వస్తేనే మనకి ఇక్కడికి మేవు వారు పండిస్తారు కదండి రైస్ అయినా ఆ ఇపుడ్ మరే వింటే ఉంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అవునండి. కంటిన్యూస్ అవునండి అప్పుడప్పుడు ఇప్పుడు ఆకోటి చినుకులు వస్తే మంచి మంచిగా అనిపిస్తుంది దాంతోటి గాలి వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. బయట కూడా చెన్న వాతావడం కూడా బాగుంటది చల్ల చల్లగా రైనీ రైనిగా చినుకులు ఉంటే మీకు ఎలా ఇష్టం అండి. అవునండి ఇంకా టీటా ఇంకా కాఫీ మ్ తాగుతాండి రెైనీ సీజన్లో ఇంకా బాగుంటయ్. కొంత మంచి ఇష్టంగా ఇప్పుడు రెయిన్ వస్తుం టే కాఫీ బాగా ఎంజాయ్ చేస్తారు చూస్కొని తాగడం టీ లేకుంటే కాఫీ ఉమ్. ఎవరికైనా ఏమి ఇష్టం అయితే అదే సపోజ్ మీకి బజ్ జీలాలా ఇష్టం ఇష్టం కదా వేరే వాళ్ళకి టీ కాఫీ అలా ఇష్ ష్టం రెైన్లో
అవును ఫ్రెండ్స్ తో టెరెస్ నుండి రైన్ చూడడం చాలా ఫన్ కానీ కొన్ని కొన్ని స్
సరే సరి కరెంట్ పోతుంది కదా అవునండి కరెంట్ పోతుంది. దాన్కూడా ఒక ఎంజాయ్మెంటే అండి ఇప్పుడు కరెంట్ రావడం గాలి బయట ఉంటది. దానిలో రేన్ వస్తది అది కూడా ఒక సీజనే కదా అది మనకి
అవును
అన్న మేను వచ్చినప్పుడు రెయిన్బో చూసామండి బాగా అనిపించింది అవును మంచిగా పెద్దయితే కలర్ కలర్స్ గా బాగా అనిపించిందండి ఇంకా దానితోటి గాలి వస్తుంటే ఇంకా బాగ అనిపిస్తుంది సంతోషం అనిపించింది మీకు ఇష్టమా అండి రెయిన్బో అవునండి ఇప్పుడు ఎందుకంటే వర్షంలో ఇప్పుడు చెట్లు పడతాయి కదా అండి చెట్లు పడితే ఇప్పుడు ఇప్పుడు మేము మీరు వెళ్తా లేకుండా మేము ఉంటాం ఎవరైనా వెళ్ళ వా దానిలో పడిపోతే ఇంకా వాళ్ళు వాటర్ బాగుంటది కదా అండి షార్ట్ వస్తదని వాళ్ళు కరెంట్ తీస్తేస్తారు లేకపోతే త్రీలు పడిపోతే దాని వల్ల తెగి అది కూడా కరెంట్ వెళ్లిపోతుది దాని గురించి కూడా
అవును కరెంట్ పోయిన ఫ్యామిలీతో మాట్లాడో దానికి టైం దొరుకుతు ది
అవునండి ఇప్పుడైతే బాగ బిజీ అయిపోయారండి ఫోన్లు వచ్చేసాయి కదా ఇప్పుడు టై ఫస్ట్ అండ్ అ ఎల ఉండే అంటే ఇప్పుడు రైయిన్ వస్తుంటే అందర కలిసి ఎంజాయ్ చేయడం అంటే ఇలా బజ్జీలు చేయడం తినడం అట్లా ఉంది ఇప్పుడైతే రేణ చూస్తున్న కాని మేము సింగల్ సింగల్ చేయ్ చే ఎంజాయ్ చేయడం అట్ అట్లా ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీ తోటి దా ఎంజాయ్మెంట్ ఉంటే ఇంకా బాగుంటది
గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది ట్రీస్ ప్లాంట్ ఫ్రెష్ గా ఉంటాయి
ఇప్పుడు అది అదేంలో అది ఫ్లవర్స్ కూడా అది వస్తాయి కదా అంటే ఇనికి వేరేది ఉన్నదండి నలు పూ దోస్తయి కాదా అం ఇప్పుడు అది రెయిన్ లోనే వస్తాయి దానికి పూలు షోల్ది పింక్ కలర్ ఉంటది వైట్ కలర్లో ఉంటది
అవును
అది చూడ్డానికి కూడా బాగు అనిపిస్తుందిండి దానిలో వాటర్ పడితే గ్రీన్ గ్రీన్ గ్రీన్ ఫుల్గా ఇంకా వైట్ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ మంచి అనిపిస్తుంది వెదర్ కూడా దాని గురిం గ్రీన్ గ్రీన్ గా చె ట్లు కూడా దాని గురించి మంచిగా హపుద్దాయంండి దాని గ్రోత్ బాగా అయితాది హెల్దీ అయితాది ఓవరాల్ గా అవునండి సరే అండి థ్యాంక్ యూ అ బాయ బాయ్ బాయ థ్యాంక్ యు చిన్న